అ హలో నమస్తేండి
ఆ నమస్తేండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా డిన్నరైందా
ఆ చెప్పండి
అ డిన్నర్ జేసారా లంచైందా
అ అదే కొంచెం ఆ లంచ్ కాలేదండి చెయ్యాలి
అవునా
మీరు తిన్నారా
తిన్నామండి
ఆ ఏం చేసారండి
మీ ఇయలా బెండకాయ ఫ్రై చేసాం మీరేం జేసారండి
మేమొచ్చేసి కొబ్బర పచ్చడి దొండకాయ్ ఫ్రై రసం
అవునా ఎలా ఉందండి మీకి వెదర్
వెదర్ కొంచెం వేడిగనే ఉందండి బట్ ఎలాంటే మాకి ఇక్కడ వర్షాలు పడ్లేదండి టూ మంత్స్ అయ్యాయి
టూ మంత్స్ నుండి వర్షం లేదా
ఆ ఔనండి ఎలా అంటే వోన్లీ మోడ మోస్తుంది వర్షం పడేలాగుంటుంది కానీ గాలి వీచడం వల్లా ఎళ్ళిపోతుంది ఆ అందువల్ల వర్షం లేదండి మాకు
ఆ ఆ హోన్లీ మాకే టూ డేసే ఐతుంది వర్షం లేకా రోజు వర్షమొచ్చింది ఆ వర్షం డోలేస్తుంది కనీ నార్మల్గొస్తుంది బాగా హెవీ వర్షమొస్తలేద్ ఏం లేదు
ఆహా మాకు జస్టు నేలా తడ్చే మైన గూడ పడట్లేదండి
ఇట్లేదండి ఒక్క ఒక్కసారి మాత్రం మంచిగొచ్చింది మంచిగ ఇట్లా లోట్ ట్లెల్లేలాగా వర్షం బాగొచ్చింది ఇగా వర్షాన్నీ చూసే ఇగ మాకు ఈ రైతులు ఏమన్నారంటే ఇట్ల పెత్ పత్ తీ మిర్చి అనేది అది మనదు
పెట్టుకునే వాళ్ళు పంట పెట్టుకుంటారు
అ వేసేసిండ్రిగా దా ఆ వర్షాన్ని చూసే ఇగ వాళ్ళందరూ మిర్చి పెట్టాలి మిర్ మిర్చి వెట్టేసిన్రు పత్తి వెట్టిన్రు అ వరి ఏషేష్నం అది వడ్లు
మాకస్సల్లేదండి మాకు ఎలా అంటే ఆ మీకు కొంచం ఐడియా ఉందా అప్పుడూ మీ చిన్నప్పుడు కాలంలో కప్పను ఊరేగించే వాళ్ళు చూసారా ఒక తాడుకు ఒక కట్టెకు కట్టీ
వర్షం రావాలని
ఆ వర్షం రావాలని అలా చేస్తూ వుండే వాళ్ళండి మాకిక్కడా ఇట్సైడు కప్పతల్లి మాకు వర్షాన్ని కురిపించండి మా రైతుల్నూ బాగా సంతోషపెట్టండి అన్జెప్పేసి ఒక పాట పాడేవాళ్ళు
ఆ అంటే ఇట్ల చూస్తం మేము కూడా ఇక్కడ మంచిగ వాటర్ పోస్కుంటరు కదా ఒకర్మీదొకరు తర్వాత అది దేవుని కాడ ఏసోచ్చినాక బాగుంటది అది
మాకు ఇక్కడ ఎలా అంటే ఇంటింటి వస్తారండి అంటే ఒకా ఒక్క దాన్నెమంటారంటే ఒక మట్టి కుండా తీస్కుంటారు ఒక కట్టేకు రెండు మట్టి కుండలు తీస్కొని దాంట్లో రెండు కప్పలను తీస్కుంటారు
ఆ అవును
ఆ కప్పల్కేలా అంటే కాళ్ళకు తాడేదో కట్టుకొని అలా కప్ప తల్లీ వర్షం మాకు పడేలాగా దీవించు అని జెప్పేసి ఇంటింటికోచ్చేసి అక్క ఆ వాటర్ పోపించుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళ పైన కప్ ప్పపైన అంటే కప్ప మీద పడేలాగా వేపించుకుంటారు
ఆహ్
ఎక్కువ పల్లెల్లో ఉంటుందండి ఆ పల్లెల్లో చేస్తారెక్కువ
ఆ చేస్తరిటు మా సైడు మాది పల్లెటూరే కదా
ఆహ్
ఆ తెల్సు మాకు చూస్తాం ఇగ మేము మేం చేయ్యం గాని అంటే ఇట్లా చేసే వాళ్ళు చూస్తాం ఇగ వాటిని
ఆహా మేము ఎలా అంటే టౌన్లో ఉంటాము
ఆహ్
జస్టు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదు మా మమ్మీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఓ ఈ రోజు ఇలా వచ్చారు అని చెప్పి చెప్తుంటారు వాళ్ళు
అట్లనే చేస్తరు అట్ల చేస్తే మరి అది వస్తది మరి వర్షం కంపల్స సరి వస్తది కానీ ఈ సంవత్సరం చేస్తలేరు ఇగ మరి ఎందుకో అంటే ఇటు మాకిసైడు వర్షాలు ఉన్నయి కదా అందు గురించి చేస్తలేరు
మ్ హు లేదంటే, ఎలా అంటే, మన వీధిలో గ్రామ దేవతలకు గాని, బట్ ఇంగా ఎవరికన్నా కూడ నీళ్ళు అనేది, వేస్తారు కదండి, అంటే నూటొక్క బిందె గాని, అమ్మ మాకు వర్షాలు బాగా కురిపించండనమ్మా అని, అంటే మేము ఇక్కడ టౌన్లో పరంగా చూస్తే, మాకిక్కడ అలా చేస్తారు
ఆ అవును చేస్తారు అట్లా కూడా అదేందంటే బాగా వర్షాన్ని మొ మొత్తానికి రాకుంటా ఇగ మొత్తం ఇప్పుడు ఇగ ఇప్పుడు టూ డేస్ నుండి మళ్ళీ సేమ్ సమ్మర్ లాగానే మళ్ళీ వెదర్ మళ్ళీ అ అట్ల మారిపోయింది. అట్ల ఉంది ఇగ మరి చూసి చూసి భయం ఆ భయమైతుంది మే సేమ్ మళ్ళీ సమ్మర్ అచ్చిందేమో అనిపిస్తుంది అట్ల ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మళ్ళా మళ్ళీ ఇబ్బంది. ఇప్పుడవి పెట్టిన ఇత్తులు అవి అన్నీ మొత్తం ఖరాబైతాయి కదా మల్లి కప్ప అ పత్తి గిత్తి అంతా
తే ఏదైనా మొలకెత్తుతాయి. వర్షం లేనప్పుడు చాలా వరకు అవి మొలకె ఎత్తాలంటే ఎలా ఎత్తావ్ కదా! అది వేస్టే పంటేమో.
చాలా కష్టం అవుతుంది ఇప్పుడు మళ్ళీ వర్షం చాలా చాలా కాష్టమైతుంది. ఎప్పుడు మళ్ళీ వర్షం రావాలని అంటున్నారు. ఇంక వర్షమైతే మరి అస్సల్ లేదు ఇక టూ డేస్నుండి అయితే మొత్తం స్టాప్ అయింది. ఇగ మరి రేపెల్లుండి అస్తేనేమో ఓకె. ఇక లేకుంటే మళ్ళీ ఇగ వేస్ట్ ఏసినయన్ని మల్లి పో తేవాలె.
మాకు టూ మంత్స్ అయిందండి. చాలా వరకు వెదర్ చాన వేడిగా ఉంది. బట్ ఎలా అంటే ఫ్యాన్ కిందన్నా కూర్చోవాలి లేదంటే కూలర్ ఏస్కోనన్నా కూర్చోవాలి
అమ్మో ఇ టూడ ఈ టూ డేస్ ఉండి మళ్ళీ అదే మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఒక ఫోర్ ఫైవ్ డేసూ ఒక దాదాపుగా వన్ వీక్ బానే ఉండే. మంచిగ కొంచెం కూల్ వెదరు ఉండే వర్షమోస్తుండే కూల్ గా ఉండే. మళ్ళి టూ డేస్ నుండి మళ్ళి మారిపొయింది అసలు వేదరె మారిపొయింది మొత్తానికే.
ఆహా
మ్ ఇప్పుడు అది అడ్ వడ్లేసినాం కదా, వడ్లకి పైనుండే మో ఎండ కొడతాంది. కింద నీళ్లు పడతనేమో అవి ఖరాబ్ అయితున్నాయి విత్తులు అనేట్ టి అట్ల అయితుంది ఎక్కువ వాటర్ పడితేనేమో నీళ్ళకి కొట్టుకపోతుంది.
కొట్టకపోతాయి అవును ఎలా అంటే కొందరు బోర్లు వేస్ సి పండించుకుంటారు కదండి!
ఆ ఇప్పుడు మాది అదే ప్రాబ్లమ్ ఉన్నది. మరి బోర్ ఉంది కద వాటర్ పడదామంటేనేమో మేమ్ బోర్ వా వాటర్ పడుతనేమో అది బయటికి ఎళ్లిపోతున్నాయి విత్తులు. పట్టకుంటనెమో అట్లనే పైన ఆగి కరాబ్ అవుతున్నాయి.
ఆ ఎలా అంటే కొంచెం పడిందంటే, కొచెం మొలకెత్తిన కూడ విత్తు మనము బోర్ పెట్టుకున్నా గాని పర్లేదు
ఆ చెట్లు అనేది ఇగ అంత ప పయ వాటర్కి ఎళ్ళిపోవు. ఇవి ఇత్తులు గదా అట్టిగనె ఎల్లిపోతున్నాయి.
కొంచెం మోలిసి భూమిలేకి ఎల్తాయి కాబట్టి వెళ్ళవు. ఆ ఇవి మొలచంది మనమూ వాటర్ పెట్ పెట్టాం అంటే ఆ నీళ్ళ దాటికి ఎళ్ళిపొతయి. కొట్కపొత
మిర్చికి అదే ప్రాబ్లమ్ ఉన్నది. ఇప్పుడు వరి కడ్లే వడ్లకి అదే ప్రాబ్లమ్ ఉన్నది ఇప్పుడు మా సైడ్ ఇగ మస్త్ ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఎట్ల చేయాలో ఏం చేయ లా అని ఆలోచిస్తున్నరు ఇగ ఇగ ఒక టూ డేస్ రాకుంటె ఇగ మా మా సైడ్ గుడ అదే చేస్తర్ ఇగ అవి దేవుళ్ళకి ఊర్లో ఉంటరు గద ఆ దేవుళ్ళకి వాటర్ వోయడం ఇంక ఏమన మోక్ క్కడం మేకలు కొయడం అట్ల చేస్తర్ ఇగ
కాని బట్ ఎలా అంటే కొన్ని కొన్ని సాట్ల అలా చేస్తే చాల వరకు వర్షాల్
సా సక్సెస్ అయ్తది ఇంక మనం ఏందంటే కప్ప అనేది అది మొత్తుకుంటది గద ఏక్కడన్న ఉండి అది మొతుకుంటే వర్షాలు కంపల్సరీ ఒస్తయంట దాని వల్ల ఆ ఇంగ ఈ సంవత్సరం కూడ బాగ
మొత్తము బాధ అనిపిస్తుందండి ఆ కప్పను అలా చేస్తె
మది నా అయి ప ఫస్ట్ అది పురాతన నుండి వచ్చేదే గద ఇగ వాళ్ళకి ఏం ఉన్నదో ఇగ వళ్ళు పెద్ద వాళ్ళకి అడుగుతే తెలుస్తది గద ఎందుకు కట్ల చేస్తరొ ఇగ మనకి అంత ఐడియ లేదు
అంటే అదే గదండి అంటే మన తాత అమ్మమ్మల్ల వాళ్ళ అమ్ మన అమ్మమ్మ అమ్మమ్మల కాలం నుంచి గుడా ఇలా చేస్తూ ఉంటారంట గద
ఆ అదే ఇగ బాగ ముసలి వాళ్ళన్ అడుగుతే అట్ల ఎందుకు చెస్తరు అనేది తెలుస్తది ఇగ మనకు
ఆ కాని బట్ ఎలా అంటే చాల వర్కు వర్షాలు ఒస్తాయమ్మా అందువల్ల చెస్ తుంటారు అనే మాట అంటారు
కంపల్సరీ అంట మరి దాని వల్ల వర్షాలు ఐతే కంపల్సరీ అస్తయ్ అనే చెస్
ఆ బట్ ఎలా అంటే కప్ కప్ప గుడ చాల వరకు అరుస్తుందంట అంటే ఎలా అంటే మనం ఒక ఒక బౌ ఒక కుండలొ పెట్టి దాన్ని తీసుకొని ఒస్తాం గదా అప్పుడు మనం వాటర్ పోసినప్పుడల్లా అది అరుస్తుందంట
దాని వల్ల కావచ్చు మరి అంటే అది దేవునికి ఏమన్న ఉ మరి ఉంటది గావచ్చు దాని వల్ల అది పిలిస్తే అస్తది గావచ్చు వర్షం
అ
ఆ అట్ల ఉన్నదేమో ఏమన్న సమ్థింగ్ కనీ ఎక్కడైన ఒ కప్ప మోతుకూనది అంటే ఆ ఈ రోజు వర్షం వస్తది అని అం టరు దాదాపు ఒక పెద్దవాళ్ళు
ఆ ఔననవునండి ఇంక ఎలా అంటే మనకు పల్లెటూర్లలో చాలా వరకు బట్ మనము ఒక అరుగు అనేది ఉంటుంది అరుగులో మన తాతమ్మలు అబ్బలు లేదు అవ్వలు మన మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మమ్మీ వాళ్ళు కాని కూర్చొని అంటే గెట్ టుగెదర్ అం టూ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదండి
అవును మంచిగా అది ఆ టైమ్ లో ఇప్పుడు ఎక్కడ ఇ ఫస్టు ఉండే కానీ ఇప్పుడు టీబీలు ఫోన్లు వెళ్ళనప్పటి నుండి అసలు మొత్తానినకి కల్చర్ మారిపోతుంది ఎవరి ఫోన్ వాళ్ళు ఎవరి టీవీలు వాళ్ళు
అది అది ఒక టౌన్ లో పరంగా అండి నాకు తెలిసి ఇప్పుడు మా జస్ట్ మా అమ్మ వాళ్ళ పల్లెటూరు లో వచ్చేసి చాలా వరకు కూర్చుంటారండి కనీసం డైలీ కూర్చోకపోయినా గాని వారానికి ఒకసారి కూర్చుంటారు
ఆ అట్లా కూర్చుంటారు ఇగ ఇప్పుడు పనుల సీజన్ కదా ఇటు పల్లెటూరులో ఏమంటే ఇప్పుడు పనులు ఉన్నాయి కదా
ఆ ఈవి ఈవినింగ్ టైమ్ లో కూర్చుంటారండి
ఈవినింగ్ టైమ్ లో ఇగ సాయంత్రం టైంలో నైన్ టెన్ అయ్యే వరకు మంచిగా కూర్చొని ఇగా మాట్లాడకుంటా ఉంటడు ఇగ ఏ పనులకెల్లి అచ్చి
మీరేం చేస్తారు రు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి ఎక్కడ లేదు మీ పంట బాగుందా అట్లా అడుగుతూ ఉంటారు కూర్చొని
ఆ అది ఇగ అన్ని గవాళ్ళ ఇగ అన్నీ వీళ్ళయి వాళ్ళకి ఏమైంది ఎక్కడ ఏమైంది అన్నటుగా మొ త్తం ఇగ మాట్లాడుకుంటా ఉంటరు ఇగ ఉ
బట్ ఎలా అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ కొంచెం డైలీ కాకపోయినా గానీ టూ వీక్ స్ గాని లేదు వన్ వీక్ గాని అలా కూర్చొని మాట్లాడుకుంటారు అంటే ఒకటి పెద్ద అరువు ఉండాలి అక్కడ చే ఒకటి వేప చెట్ ట్టు ఉంది వేప చెట్టు కింద మొత్తం అంతా ముసలి వాళ్ళంతా గ టు మీద అయ్యేది కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు
అప్పుడు అట్ల ఉంటే మంచిగా ఉండే ఇక్కడ కూడా మాకు అట్లనే కానీ ఇప్పుడు ఇగ డే అంత వర్ కెళ్తారు కదా ఇగ సాయంత్రం ఇగ కూర్చోడానికి ఇగ ఓపిగా ఉండదిగ ఎక్కువసేపు కూర్చో సరిగా తిన్నరంటే కొదిసేపు కూర్చుంటారు ఇగ మరి అది ఏంట టే చలికాలంలో అప్పుడు చూడండి మస్తు కూర్చుంటరు ఇగా ఎక్కడంటే అక్కడ మంటలు చేసి ఇగ దాన్నికి కూర్చొని ఇగ మంచిగా మాట్లాడుకుం
చలికి తట్టుకోలేక ఇంగ అ అక్కడ మంట పెట్టుకొని అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ కూర్చుంటారు
మంచిగా నైట్ టెన్ వరకు కూర్చుంటారు మళ్ళీ మార్నింగ్ కూడా లేస్తే ఫోర్ కు లే స్తే సిక్స్ సెవెన్ వరకు కూర్చుని మంచిగా మాట్లాడుకుంటా ఉంటారు ఇగ
ఆ అవు నండి
కానీ మన సియ సిటీలల్లా ఇగ ఎక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళే ఎవరి లువాల్లె ఏవరీ టిఫిను వాళ్ళకే ఇగ
ఆహా
కొంచెం పల్లెటూరు వెదరే బాగుంటది మంచిగా ఉంటది వాతావరణం కూడా కొంచెం చల్లటి గాలి చెట్ల గాలి వస్తది మంచిగా ఉంటది
కొందరు టౌన్లల ఉండి పల్లెటూర్లల ఉండాలంటే ఉండలేరండి మెయిను
ఆ ఉండలేరు మరి ఎందుకంటే అక్కడి అక్కడి వెదరికి అలవాటైన వాళ్ళు పల్లెటూర్ వాళ్లు వెళ్ళి సిటీకి ఉండలేరు సిటీ వాళ్ళచ్చి పలెటూర్లో ఉండలేరు
అ ఎలా అంటే అండి నేను మేము టౌన్ లో ఉండి ఇప్పుడు జస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండాలంటే ఉండబుద్ది కాదు ఎలా అంటే అక్కడ ఆ కరెంట్ ఒచ్చేసి ఒక వారము పగులు ఉంటుంది ఒక వారం నైట్ ఉంటుంది
ఆహా హ
ఆ ఒక్కొక్కసారి జస్ట్ అంటే ఏ టైం అంటూ అంటే టైమింగే లేదండి అస కరెంట్ ఏళ్ళిపోతుంది
అవును
ఆ చాలా విసుగ్గా ఉంటుంది అసలు
ఇక్కల అంటే సిప్పుడు చూడండి టౌన్ లా సిటీల ఏమో కరెంట్ అసలు పోనే పోదు ఏ సే టూసెకండ్ పోతదో లేదో మళ్ళీ వొస్తది అక్కడ అట్లా ఉండది ఇగ పోతే అటే పోతది అస్తే ఇటే అస్తది అన్నట్టుగా ఉంటది
మేము జస్ట్ ఎలా అంటే సంక్రాంతికి ప్లస్ ద సరాకు వెళ్తాను అది గుడ వన్ డే
వన్ డే వెళ్లి వొస్తరు మళ్ళీ
మా మరుస రోజు వొచ్చేస్తాము నమస్కారం మీ పల్లె పని జెప్పి దేల్ వచ్చేస్తాము
ఎందుకంటే మళ్ళీ సిటీలో ఉన్న వాళ్ళకి ఈ బురద ఈ పెంట అన్నది ఏం కనిపించదు ఇక్కడికి అచ్ వచ్చే వరకు అంత వాళ్ళకి గలీజ్గా అనిపిస్తది ఇగ ఇక్కడ ఉన్న వాళ్ళకి అంతా ఏం అన్పియ గని అక్కడ నుండి అచ్చే వరకు కొంచెం బుడద అంటే వరకు చిచి ఇదేందీ రా అనిపిస్తది